హలో ఏం చేస్తున్నరండి ఏం చేస్తున్నారు
ఆ ఏం లేదండి మీరు
అటినా ఉంద
చెప్పండి ఏం మాట్లాడుకుం
మొంద పడాక ఏమేం చేశారు అప్పాలు
సంక్రాంతి కాండి
ఆ సంక్రాతికి
సకినాలు చేసుకున్నాం గారెలు చేసుకున్నాంఅరిసెలు చేసుకున్నాం లడ్డుూ చేసుకున్నాం మీరేమేం చేసుకున్నారు ఆ చేయొచ్చండి
మేమేమో సకినాలు వేసుకున్నాము అరిసెలు చేసుకుంటాం తీసుకుందామండి
ఆ
సకినాలు
నే సె దాన్ మనకి
తప్పకుండా వేసుకోవాలి సకినాలు
ఆ తెలంగాణ స్పెషల్ సకినాలు అర్సలు
అరిసలు అరిసలు చేయొచ్చ మీకు
చేయరా
హ సకినాలు చేయచ్చ
ఆ సక్నాల చెస్ చేయొచ్చు సక్నాాలంటిే చె చ్చు కానీ అస్ లంటే దాని కానీ పని కావాలి ఆ ప్రసెస్ కొంచెం అటు ఇటు అయినా రావివ్వి అవి ఎక్స్పీరియన్స్ ఒళ్ళకే అతై
అద్ కరెక్ క్ట చేయేచ్చు తొదరెక్తేనే చేయ్యొ తై
హు పానకం బట్టి రావాలే ఈ కరెక్ట్ పోయ్యి రా అది హర్షల్ కాల్చలు అదంతా పెద్ద హు టెస్ట్ ఉంటాయి కాపోతే కొద్దిగా చేయరావాలంతే
ఆ
ఆ ఆనకం కాడ ఒక వన్ సెకండ్ అటు ఇటు అయినా ఫ్లాప్త్
గట్కి అయితయ్ ఇచ్చుక పోతేాయి
హు నూనె లేసిినంకించ్చుకపోతేాయి కొన్ని కొన్ని రావు కొన్ని కొన్ని గట్టిగాత్తాయి కొన్ని కొన్ని కరకరా అంటాయి మెత్తగరావు
మేత్తగాస్తేనే హర్షాలు కమ్మగా
హు ఆయిల్ కూడా బాగానే పిర్సుకుంటాది ఇది
అవునవును బాగా పీల్చుకుంటది
హర్షల్ అంటేనే ఆయిల్
హు ఇగ ఎం తాయిల్ పిల్ కున్న మంచిదే కానీ హర్షల్ అయితె తినలనిపిస్తది సంక్రాంతికి
ఉ మంచిగ ఉంటాయి ఇగ మనం తినేది ఒకటే సారి కదా సంవత్సరంల ఏగ చేసుకున్నామంటే పండుగ చేసుకుంటాం మళ్ళా అట్టేప్పుడు చేసుకోబుద్దు కాదు కదా
అవును
పండుగకు వేసుకున్నప్పుడే తింటాం
హర్షల్ ఒత్తుతారా మీ ఆయిన్లు
ఆ ఆయిల్ ఒత్తి ఆ అట్లా ఇట్లా పెడతరు కదా కిందికి వత్తది కదా ఆయిల్ గిన్నెల పెట్టుకుంటే ఆ మళ్ళ అవి అయిపోయే లోపు కూడా కిందికి నూనె అత్తనే ఉంటది
అవును ఎంత వత్తిన నూనె వస్తనే ఉంటది
అది తీసి మనం ఎంత పక్కకు పెట్టినా నూన వస్తానే ఉంటాయి
అంతది
చేసుకున్నారా అండి మీరు
సకరాలు కూడా భలే ఉంటాయి
ఆ అవును సజ్ఞ
సకినాలు పాత వైతేనేమంచిక ఆబ మళ్ళ కట్ దడ్డుయ రేషన్ షాపు రడ్డు బియ్య అయితే మంచిగా టేస్ట్ ఉంటాయి.
అవును కాకపోతే ఇప్పుడు వస్తలేవు కదా అన్ని సన్న బియ్యమే కద
సన్న బియ్యం అయినా కూడా పాత బియ్యం అయ్ ఉండాలే
మదరయ్యం అయితేనే మంచిగా వస్తాయి కొత్త బియ్యం అయితే గట్టిగా వస్తాయి
ఆతే మీ ఎట కక లాడతే సత
కొని చేసుకుంటే మంచిగా వత్తాయి మంచిగా కాల్చుకుంటేనే మంచిగా టేస్ట్గా వస్తాయి
ఏ పిండి వంటలైనా ఇంట్రెస్ట్ గా చేసుకుంటప్పుడు ఇంట్రెస్ట్ గా ఓపి క తీ కున్న వంటలు అయితేనే మంచిగా కమ్మగా ఉంటాయి టాయ్
అవును లేకపోతె అంతా బారవు
కొందరయితే అసలు బియ్యాన్ని మంచి గడగనే కడగరు
హ
మళ్ళా కొందరైతే గంట రెండు గంటలే అసలు నాన్నే పెట్టారు ఎందుకో మరి
సకినాలంటేనె బియ్యం నానబెట్టాలి
నాలుగ కెట్టల్ దాత వీటి ఇష్టం అబ్బా
అవును రాత్రి పైకి నానబెటినా కానీ తెల్లారంగ నాలుగు గంటల వరకు చసిన కానీ మంచిపట్టాయి
ఆ
ఐద ఆరు గంటలు నానితే కొంచం మంచిగతై
మొత్తం బియ్యం లోపలి వరకు నానాలే
అ అగ అగ్ని వటి అంగా గుడ మంచిగా హ్మ్
కొందరే అటు పోస్తారు పొద్దున్నే లెషి ఏడు గంటలలకు పోస్తారు తొమ్మిది గంటలకు బియ్యం పట్టించుకోస్తారు అప్పా కరెక్ట్గాలది పిండిపిడి
అయినా గిర్నీ మంచిగా ఉచ్చ అ గిరిని పట్టక కూడా ఎట్లా నాతోనే మంచిగా గిరిన్నె పట్టదు
అవును
ఇంక అట్ల అయితే గిన్ని కూడా కొంచెం కట్టవాలి నానాలే మళ్ళా నీళ్ళు లేకుండు పోసుకపోతేనే వాళ్ళు మంచిగా పట్టి మీలాడువాంగా వాట్కోవత అల్వాట్ త
వాళ్ళకి కుడా ప్రాబ్లమే కదా పట్టుడు మళ్ళ పట్టిచ్కాచ్చినా తర్వాత కూడా మెత్తగ జల్లెడ వట్టాలి పిట్టిది
జల్లెడ పట్టకపోతే అంతా రవ్వ రవ్వ ఉ
ఆ రవ్వ రవ్వ ఉంటది మంచి గుండధి జల్లడ బట్టి ఆ రబ్బాయిన్నా మిషీన్ న కూడా పక్కకు పోతాయ్ జల్లెడ పడితే
ఆవు
మేమైతే పొద్దున్నే జల్లెడ పట్టుకుంటాం పిండిర గిట్ల తిన్న తర్వాత
జల్లెడ పట్టుకొని నువ్లు కారేసుకొని సకినాలు చేసు తొందరనే అవుతాయి కానీ కాల్సుడు లేటు
అవును
ఎగార పలు ప్రాసెసు పొయ్యాలే కాల్వాలే ఎక్కువ ఆరితే విరిగిపోతాయి తక్కువ ఆరితే పే ఆ పొయ్యస్తది
సనం సెర తోటి పొస్తరా
మామూలుగా
నేనైతే కొంచం తోటే పోస్తా
ఆ దొడ్డు కోసిన అండ్ కరకరా అంటాయి కదండి
కర కరంటే ఇక కొందరికి ఏమో సన్నం పోయాలని ఉంటది సన్న మోస్కుంటే కొప్పాలైతాయ్
హ్మ్
అంటది
అవును ఏ భయలు పెడతా
నువ్వులు బార్ తే వోస్కుంటరా
ఆ పోసుకుంటాం
ఉజా మంచిగుంటాయ్
మళన్న ఒమా
ఆ ఇంద వులు ఒబా ఒప్పు ఈ మూడేవాడి తెసాకి తాలకు
ఉ ఉప్పు, ఉప్పు
అదే నువ్వులు, ఓమ, ఉప్పు కానీ ఫస్టే అది మంచిగా ఇవన్నీ వేసి కలిపి ఉంచాలి, ఒక గంటసేపు మొత్తం ఇవన్నీ వేసి క మంచి ఇ ఇట్లా కలిపిన తర్వాత మళ్ళా నీళ్ళు పోసి కలిపి, ఉంచిన్న తర్వాత ఒక గంట సేపు ఇంకా మంచిగా మెత్తగాయి.
పెట్టాలి,
సకినాలు పోస్తాంటే మంచిగా వస్తాయి. మీము ఐతే మొత్తం పిండి అంత పోతాం గిన్నెలా వేసి కలిపి కలుపుకుంటాం మీరేలా ఏస్తారండి మీరు కూడా ఒకటేసారి కలిపి పెడతారా పిండిని అప్పటికప్పుడే, కల్పుతా ఉంటు ఉంటారా
ఒకసారి కలుపుకుంటాం తప్పకింత కలుపం
తప్పకింత కలిపితే అది ఏ టేస్ట్ ఎట్లుంటందో తెలియదు మొత్తం కల్పించలి.
కలిపితే మంచిగా నా అని లాస్ట్ వాళ్ళకు మంచి మంచిగా ఇట్లా మంచిగా పోయివాతంటది. లేకుంటే మంచి గా పోయరాదు,
డిజైన్ డిజైన్ సకినాలు పోస్తారా, అండి మీరు
ఉహు మాకు రాదు నార్మల్ సకి సకినాలు
అన్ని రకాలు పోస్తాను,
మేము ఏ పలకాలు పోసుకుంటాము, ఇసురా రావతులు పోసుకుంటాము. ఇసురావతులు పోసుకుంటాం,
ఆ పంచ పాలలు పోసుకుంటాన్రు.
పంచ పాలలు పోసుకుంటమ్.
కొందరు చిన్నపిల్లలు ఉంటరు. ఇంట్లో ఏబిసిడీలు, అ ఆ లు కూడ పోస్తారు.
హు చెంచలు, స్పూన్లు కూడ పోసుకుంటాము. స్పూన్లు, చెంచలు, గ్లాస్లు
అవును
బుట్టలు అవన్నీ పోసుకుంటాం.
చిన్న పిల్లలు ఉన్న దగ్గర అవన్నీ పోస్తేనే వాళ్ళు ఇష్టంగా అవన్, చూస్కుంటూ గూడ ఆడుకుంటూ తిం తరు
అవును
మీ దగ్గర సకినాలు మూకుట్లేయంగానే పేల్తాయా అండి,
ఆ ఒక్కొక్కసారి పేళ్తయి మధ్యల ఒక్కసారి స్టార్టింగ్ పేళ్తయి ఒక్కొక్కసారి మధ్యల పేళ్తయి
ఆ
కరకరా అంటయ్
అవునం మీక్ గుడా పేళ్తాయా
ఆ పేల్తయ్ కొందరు అనుకుంటరు కదా పేలకుంటేనే నయం అనుకుంటారు గనీ పేలినపాలే బెస్ట్ కొందర్ తెల్ల గాలుస్ తారు అప్పాలు తెల్లగుండాలె తెల్లగుండాలే అని కానీ మేము లైట్ గోధుమ కలర్ కాల్చుకుంటమండి మీరు
తెల్లగుంటె గట్టిగుంటాయ్
ఆ గట్టిగుంటాయ్
కరకరాన్ కరకర అనే గట్టి గట్టిగా అయితాయ్ అంతా
మేం మాత్రం కలర్ ఉన్న మంచిదేని లైట్ గోధుమ కలరే కాలుస్తాం.
అవునా
నాకు మంచి టేస్ట్ ఉంటయ్
అవును